హలో బాగున్నారా
బాగాలేదండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఎందుకు బాలేేదు
ఏం లేదండి జలుబుగా ఉందండి
అవునా హాస్పిటల్ గనా వెళ్ళొచ్చు కదా
టాబ్లెట్ వేసుకున్న
హ పడుకో రెస్ట్ లేకుండా ఉంటే మార్నింగ్ లేసాం కదా లేసాము కదా
రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది
ఉమ్ ఉం ఉమ్
అ ఏం తిన్నవు
ఆ చూద్దాం ఆ తిన్నవా
ఆ తిన్న
ఇంకా ఏంటి
ఏం చేస్తా ఏం చేస్తున్నావు
అళ బయట బాగున్నా కొంతరు కూర్చోం బయటికా బయటికి రానా
నేనా
ఏ ని మొగుడు రా
ఓకే నేను వేరే దగ్గర ఉన్నాను నేను హైదరాబాద్ అండి మాది ఎలా కలుతా
సరే ఒకసారి రాండండి
ఒకే మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంటు
బయటా అ హైదరాబాద్
అవునా మేం గూడా హైదరాబాదే
అవునా ఎ ఏ కాలనీ అమీర్పేట్ మాది పక్కనే అండి కూకట్ పల్లి
హో అవునా
దగ్గరి దగ్గరే కలుద్దామా ఆ సండే అప్పుడు మీట్ అవ్వి అలా అలా బయటకి ఎళ్దాం
ఆ ఓకే
ఊ
కాలినే గదా
లేదండి జాబ్ చేస్తున్నా
జాబ్ చేస్తున్నావా
అవునండి
ఏం జాబ్ నేను ఖాళీనే అండి జాబ్ కోసం వెతుక్కుంటున్నా
ఆ నువ్వు కాలి జాబ్ కోసం ఎతుక్కున్నది ఎప్పుడు ఎతుక్కుంటానే ఉంటారా
ఊ రావట్లేదు ఏం చేయాలండీ ట్రై చేస్త్ స్తన్నా గట్టిగా
అవునా నేనేం చేస్తానంటే
జాబు అందుకే మంచి జాబ్ కోసం
నాకూ నచ్చినట్టు ఏవ్ లేవని స్కూల్ల ఆయాగ పని చేస్సున్న
ఆ హ
అంగన్వాడి నేనూస్ నాక్ నాక్ న వచ్చినట్టుగా జాబ్ లేదని ఆయాగా పని చేేసుకున్నా స్కూల్లో ఇంకేంటండి
చెప్పాలండి రే
ఇంక ఎన్ని కాల్స్ అయ్యాయి
నాకా మీక్ మీక్ ఎన్నయ్యాయండి
ఆ నాకు పాదైదు అయినయ్
దాంట్లో టూ ఆ మిస్ అయిపోయాయ్
మీకు
నాకు ఒక రెండు మిస్ అయిపోయయ్
నాకు రెండు
ఇంక మిస్ కాకున్న చూస్కో ఆహ రెండో మూడో మిస్స్ ఎందుకు నవుతున్నావ్ అక్కా చెల్లమ్మ రావట్లేదు అడి బేడి చన్నారా అది
డ్యాన్సర్ కదా మీరు డ్యాన్స్ బాగేస్తారు స్టేటస్ చూసాను ఫ్రెండ్ పెట్టింటే.
ఎవరు పెట్టారు.
మీ ఫ్రెండ్స్ పెట్. టరు యాన్యువల్ డేకి దేనికో ఇంకో వేేశారు అంతే కదా.
ఇక్కడ అండి.
అ.
అండి యూట్యూబ్ లోనా. యూట్యూబ్ లోనా. అండి యూట్యూబ్ లో పెట్టారా. అట్లా ఖచే బకండి డబ్బులు పోయింది.
కట్టేయంది ఇక్కడ హలో.
లేదు. సరే మాట్లాడు.
హలో.
హలో.
ఎవరు పెట్టలేదు. ఆ మీ ఫ్రెండ్ పెట్టింది అమ్మాయి పేరు ఏదో అమ్మాయి. వేరే పాప సన్నగా ఉంటది కదా పాప.
తను పెట్టిందా ఎ యూట్యూబ్ లో పెట్టి. అవునా థ్యాంక్ యూ అండి.
పడిపడి కింద పడి మరీ వేస్తున్నారే.
నేను తాగాను రెండు కోటర్లు వేసాను.
ఓ అవునా అదా మ్యాటర్.
యస్ హర్ వాయిస్ సో డిఫరెంట్ ఇన్ కల్. ఆ యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. యూ హేవ్ బాయ్ ఫ్రెండ్ ఆ. యూ హేవ్ ఎక్స్క్యూజ్ మీయూ హేవ్ బాయ్ ఫ్రెండ్ ఆ.
నో యూ హేవ్ బాయ్ఫ్రెండ్. ఐ నాట్ నాట్ ఇంట్రెస్టెడ్.
ఓకే సేమ్ లైక్ యూ ఓన్లీ.
ఓకే గుడ్ గర్ల్.
హ దెన్ వాట్.
ఆ.
వాట్ గర్ల్ హౌ యూ ఎంజాయ్ టుడే కేక్ కట్టింగ్.
అ జ హ్ పా ఏవన్. ఆల్ బ్యాడ్ వర్క్ గుడ్.
నాట్ గుడ్ నాట్ బడ్ మీడియం. త తత్ కళ్యాణి కెప్ట్ ఎగ్జామ్ ఆ.
నో నో టుమారో.
ఓకే. ఓకే ఓకే ఓకే.
టుడే కేక్ కటింగ్ గోయింగ్.
ఆ కంగ్రాజులేషన్.
టోటల్ స్ట్రెంత్. ఐమ్ నాట్ ద కళ్యాణి నాట్ కమ్ క్లాస్.
ఆ ఆ
ఉహ్ దట్ గర్ల్ నాట్ కమ్ క్లాస్ వయ్యారు వాటార్యూ డూయింగ్ నౌ
ఇక్కడుంటావు కూడా తినాలి ఆ హలో ఇంకేంటండి హలో చెయ్య
హలో
టో ఇంకేంటి ఈ అత్త పోర్ చూడండి అక్క పోతుంది చూడండి
ఏందీ
మీ అక్క పోతుంది చూడండి
ఛీ అలాంటోళ్ళు నాకక్కర్లా అవసరమే లేదండి
అవునా ఉమ్ ఇంకేంటి
చెప్పాలి అండి వాట్ ఆర్యూ డూయింగ్ నౌ
అయమ్ డూయింగ్ సంథింగ్
సంథింగ్ సంథింగ్
యా
సాం పింగ్ సాంగ్ పాడోచ్చు కదా నా కోసం
ఏం పాట
ఏదో ఒకటి
నచ్చినది నాకు పాటలు రావండి
అబ్బా సింగర్ యాంకర్ కదా మీరు
యాంకర్స్ కి రావు
వచ్చులే అండి
రావు
వస్తాయిలే నాకు తెలుసు చాలా చాలా సార్లు విన్నాను
చెంప పగలుకొడతాను రావు
స్వీట్
చరిత దానికి ఫోన్ చేసినావా
ఆహ్
చరితకి దానూక్ ఫోన్ చేసావా
అమ్మాయికి లేదు కదా
ఏ అమ్మాయికి
సెకండ్ అమ్మాయి
చరి చరితాకా ఏం కాదులే ఆమె చెప్తదిలే అవును లేదండి కరెక్ట్టే
ఆ
ఓకే
ఒక డడాన్స్ అయొచ్చు కదా వీడియో తీసి పెట్టచ్చు కదా నాకు వాట్సాప్ లో
ఉమ్మ్ పెడతాను సర్లేండి టైం అయిపోతుంది చూసుకొని ఖట్ చేయండి
ఓకే అండి ఉండండి ఒక థర్టీన్ మి థర్టీన్ సెకండ్స్ ఓకే
అవునా అండి
పాయింట్స్ పడుతున్నాయి ఓకే అండి బాయ్